హలో
గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
బావున్నారా
ఆ బాగున్నారు మీర ఎలా ఉన్నారు మేడం
నేను కూడా చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం ఒట్టిగనే ఉన్నా మీరు
నేను ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి
ఫాస్టింగ్ లేరా మేడం
ఫాస్టింగ్ ఉన్నరు ఇంట్లో నేను లేను
ఓకే ఎన్ని కంప్లీట్ చేసుకున్నారు మేడం ఫాస్టింగ్స్
ఫాస్టింగ్స్ ఇప్పటి వరకు రెండే అయినయియండి కొంచెం నాది వర్కింగ్ అన్నట్టు దానికి సపోర్ట్ బాడీ సపోర్ట్ చెయట్లేదు ఫాస్టింగ్ ఉండడానికి
ఓకే రెండే కంప్లీట్ అయిన మేడం ఊహు
పని ఇంకేంటి విశేషాలు
ఇంకా ఏం లేదు పొద్దుగాల ఎప్
మార్నింగ్ అదే త్రీ థట్ టికే లేస్తానండి ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కుక్కింగ్ అవన్నీ చేయడానికి లేస్తము లేసి నమాజ్ అవి చదువుకొని
ఊహు ఇక టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేసు
అవునవును ఇంకా టిఫిన్ ఏం లేదు డైరెక్ట్ లంచే
ఆహా మార్నింగ్ ఏం తినలేదా వాళ్ళు మరి
ఊ మార్నింగ్ ఫై లో తిన్నారు వాళ్ళు
ఊహు మీరు ఇప్పుడు కూడా తినుకుంటనే మాట్లాడుతున్నారా
లేదు లేదు
ఊహు ఇంకా ఏం లేదు ఈసారి ఏం తీసుకుంటారండి సారీ ఆ డ్రెస్ ఆ షాపింగ్ లో
బాగా ఎండలు ఉన్నయి బయటికి వెళ్ళట్లేదు సండే అయితే హాలిడే ఉంటది
ఊహు
నుండే వెళ్దామని అనుకుంటున్నాం పిల్లలు తీసుకున్నారు
అయిపోయినా ఆ పిల్లలది
అవును పిల్లల్ది అయిపోయింది
మీరు ఏం తీసుకుంటారు మరి లాంగ్ లెంతా లేకపోతే సారియా అక్కడికి వెళ్ళినంకనే డిసిషన్
లాంగింగ్ అలాంటివి ఏమి తీసుకోను తీసుకుంటే డ్రెస్ అయినా శారీ అయినా ఆయిన ఆల్రెడీ రెండు శారీస్ ఉన్నాయి
ఊహు మళ్ళీ ఇంకోటి తీసుకుంటరు
ఉహుహు దానికి దానికే దీన్ని దీనికే
స ఇంకా చెప్పండి ఏం కర్రీ ఇష్టం మేడం మీకు
హలో నాకు బిర్యానీ అంటే ఇష్టం
ఓకే ఏన్ మటనా చికెనా
మ్ మాక్సిమం చికెన్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం మటన్ అంత టేస్ట్ అనిపియదు బాగుంట ది కానీ చికెన్ దే చాలా ఇష్టం
చికెనే మంచిగా ఉంటది కదా
ఇంకా చెప్పండి ఉమెన్స్ డే ఎలా చేసుకున్నారు అవునండి వీక్లీ మినిమం ఫిఫ్టీన్ డేస్ కి ఒక్కసారి అయినా చేస్తాం కంపల్సరీగా
ఉమ్ హు ఆ పిల్లలు ఎళ్ళిళ్ళు స్కూల్ కి
ఉమ్ హ లేదు మీ దగ్గర ఈ సారి ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఉమెన్స్ డే నా మేడం అందరు ఉమెన్స్ స్ ఇంట్లోకి వచ్చి కేక్ కట్ చేసుకున్నాం మేడం
ఓకే